అ ఆ ఊ నువ్ వరంగలు పోతావా మళ్ళా వచ్చినాక మా దాంచి ఎక్కడ హాస్పిటల్ ఎటు చౌరస్తా నా లోపటికా
ఆ బాలసముద్రం అక్క
బాల సముద్రమా
ఉ
ఆ ఏం లేద్ లే పోతా అంటే నా గుర్తుకొచ్చింది తాబ్ బెట్టిననె తెవోనాని
తీసుకొతలే అక్క ఇవ్వు స్లిప్ ఉందా
ట్రిప్ కాదరా సీసా నే విత్ సీసా ఒకటి ఏ తయరాడు సీసా చౌరస్తాల దొరుకుత చౌరస్తాల దొరుకుతది ఊ ఆది ఆ అంతలేదు ఆవేశంలో చీర్ ఆ థైరాడ్ గుళ్ళు గుల్ నీదేం బోద్ ఆమె అసల్ కె బోనియద్ ది అట్ల ఇప్పుడు హాస్పిటలకు
అంటే థైరాయిడ్ అంటే నువ్వు చూయించుకునే హాస్పిటల్ అక్కడే ఉంటదు
వోయ్ నక్స్ కేరుందా మక్స్కెరు ఈ మ్యాక్స్కెరు ఉన్నది మళ్ళ ఇది యాస్ పిల్లలు ఉట్టేదేది ఆడ చూపిస్త జులు
పిల్లలు వుట్టేదంటే శ్రీ లక్ష్మ
శ్రీలక్ష్మి కాకుండా అడవడేస్ ల బాగొతరు ఇంత మొన్నటి దాక అడవడేస్ బా ఇచ్చి దాన్ని ఇది హాస్పిటల్ రా ఆ గల్లికె వొ ఆ ఆ ప ఆ ఆ గదే పాటినైను ఉ అతే ఇగ వరుసగా ఆ వర్సగుంటయ్ లైన్ లో ఉం ఉంటాయి మూడు ఆస్పటల్ ఉంటయి ఆ వత్సగా ఇది అబ చూసిరా హాస్పిటల్స్ సన్ సొంతంగా ఇల్ కట్టుకొని ఆడున్ కానీ ఇంత ముందుకూ ఇక్కడ మెయిన్ రోడ్డు అమృత ఆటకు ఆ టాకీసు వుందా అమృత టాకీసు ఆడుండేదయినా ఇం రాత్ర సొంతంగా పోనీయా టూ అదే మక్ గల్లీకి బస్ స్టాం ఏన్ కళకకి అదే అ పన్న మార్కెట్గాారు స చక్క పోతు ఇప్పుడు సంవత్సరం అయింద కరక్ ఇప్పుడు పోవ అయిన సంవసర రమ్మం ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ ఇపుడు పోతే ఐదు వేలుకావాలి టస్ నేమా అంది ఆ ఐదు వేళ్లు కావాలి ఇప్పుడు న మెట్కాలకి పోతాయిపు ఇప్పుడు మ ఇప్పలే ఎగ ఇప్పుడు మ కరిపోతా కదా మనం కూడా ఆలోచించాలి ఎట్లాగా థైరాయిడ్ అయిన థైరాయిడ్ అయినా ఇ అయి అయిన పోయిన అయ ఇస్తాడు
అదే
అదే ట్యాబ్ట్ ద చల్దా అందు ఒకస జిగ వేసుుకుంటే ముూన్న
అయితే నేను అంటాన కదు కాని సరే ఈసారి తెప్పించుకోగాని మళ్ళా సరికనా ప గం రోజులు ఉండొదు తార టెస్ట్ చేయించుకోకుండా
ఆ అదే అందుకోసం అని ఈ మూడు నెలలు వాడితే మళ్ళా ఈ లోపు ఎంండకడ అదే మే నెల అతుంది కదా ఈ నెల మార్చి న ఏప్రిల్ మార్చ్ అయిపోతే ఆ జూన్ వరకు ఎక్కుదియా వెక్కల అయిపోన పోతలే ఆయి ట్యాబ్లేెట్స్ సగ ఉప్పుడే ప్రశ్యించుకొచ్చుకుంటే
థైరాయిడ్ షుగర్ చేయించుకోవాలి థైరాయిడ్ షుగర్లు ఖచ్చితంగా చేయించుకోవాలి
ఓ
సరే అక్క తన్నవా మరి
ఇంకా తినలేదు నా నేను అన్నం తినాలి ఇగా పనీ మన మీ అన్న లేలీడ ఇప్పుడు ఇతే మన మీ అన్న వచ్చినడుకో మళ్ళీ ఏంది ఏందుకేయాలీ అది మాటా అవుతది ఫోన్ మాట్లాడుకుంటుంటే పనం ఏ ఇ బీకుస అప్పు ఏది చెప్ప నవు మాటా నీ పోను నీ ఇష్టం అన్నడిగా అనలేదు అనలేదు సైలెంట్ ఉన్నాడికా యా రోజు కుది వదు ఫోన్ నిదగర్నే ఉన్ రీల్స్ ఇష్టం అంటందిగా అదే పోనిగా
ఇట్లా అమ్మాయి చేస్తాందని చెప్పకపోయినావ్
అదే చే రంధా అంద ఆ పూర్తి వినిపించికోరు నా మాటకి ఆ రోజు
ఉమ్ సరే ఏయ్ ఆగు మేడం ఓ మేడం ఉ ఉ అదే ఉమ్
ఈయ అంత బా న నేన్ కాదులే దానికేమో ఇట్ల అది కొద్దిగా వేసినప్పుడు తప్ప మామలు మనం ఏం అనేదెమ్ ఉండద్
అంతేలే వి విల్లా ఫ్రెండ్స్ కాది అలవాటు మంద ఎస్తనే మన జోలికి ఫ్రెండ్స్ ఇద్దరుగా మందు ఏయకపోతే బాబా అలా లేదు ఇలా కాదు
హ అట్లా లేకపోతే ఏం మాట్లాడు వసల్ నీ ఇష్టం నీ ఇష్టం అంటడు
కర్నాటక్క ఒక టెన్త్ దాకా చదు కొన్నారు
హా ఇ బద్ పోతాము అంతే సార్ సుభాస అన అంతే శీనాన్ అంతే ఈనా అంతే ఆ ఇంగేవరు ఉన్నారు ఇల్ నలుగురు ఐదుగురు ఉన్నారు సేమ్ బ్యాచ్ అంతే సే దాంట్లో ఉ రాయి రాదు రావన్న కూడా అంతే శిల్ప వాళ్ళాయన
ఏ అన్నయ ఇప్పుడు మా తోటి మాట్లాడేది నేను మధ్యానం మంచిగ మాట్లాడుతన్లే నిమితంగా ఆ రోజు ఈయనకు ఆక్సిడెంట్ అయ్యినరోజు ఇప్పుడు అయ్యన్న తీసుకపోఇండు నన్ను బండి మీద
ఆ
ఆడ ఉంటే అన్నరా ఆపరేషన్ గిట్లయింది ఏమైందిరా ఆక్సిడెంట్ అయిందని ఎందుకుని తీసుకొచిండు ములదకా తీస్
ఎవరు
హు అదే మాట్లాడడు గాని మాట్లాడడు గాని మాట్లాడితే మంచిగనే మాట్ ఆ
మాట్లాడితే ఈ మంచిగనే మాట్లాడు తడు కాకపోతే ఏ మన మీదేనే వేరేవాళ్ళ మీద ఎమ్ ఉండదులేరా భార్యల మీద తప్ప ఇంకెవ్వరి మీద ఏం చేయ అనడు ఏం చెప్పడు ఏం చేయడు నా మన మీదికి లాస్ట్ మన అన్న ఏమై చెప్తా ఉంటడు ఇటు ఊ ఎమ్ చేసావ్ అంతకు మించి ఏం అనరు లే ఇప్పు మీరే ముచ్చడి చెప్తరు ఎమ్ మాట్లారు పెట్నమా తిన్నామ అన్నట్టే ఉంటరు
హు
అందువల్ల ఇగ ఏం అనేటట్లే అన్న అం త అట్ల అయితే ఈపాటికి ఎప్పుడో ఐపోగాని మంచిగా ఉంటడు అదేలే ఆ విషయంకి కొద్దిగ ఓపిక పట్టాలా
అక్క బైకి రా సిగ్నల్ ప్రాబ్లమ్ బయటికి రా
బయ్ నిన్నదా కొట్టం కాడనే ఉన్నా బయట ఆడ సౌండ్ వినపడుతుదేమో అని ఇటొచ్చా ఇప్పుడు వినపడుతుందా
అ
వినపడ్తుందా ఇప్పుడు రాక్ తారా
ఊహూ
సరే సరే అక్క సరే నీకు ఇంకెవరు గాలే గాలే గానీ నీకింకెవరినన్నా కలిపిన నువ్వు మాట్లాడగలుగుతావో నీ ఫోన్స్ కాల్స్ గాకుండా హ్మ్ గదే మరి పార్టీ కూడా పాడుతాయి
హా మీ అన్న ఒక మ లేనప్పుడు మాత్రమే ట్రై చే చేత్తా ఉండాలి అంటే ఇగే మల్ల
సరే నీకు ముందు ముందు నార్మల్ నార్మల్ కాల్ చేశాకే చేయ్యాలా వద్దా అని చేశాకే చేత్తారు ఎవ్వరైనా
ఆ అట్లైతే ఏమో హ్మ్ ఎవరి తెలుత్తొ మాదేం ఉండదు మరియే పగులు అంత బిజీయే మ్మ్ మామూల్నే ఇగ పదింటికాడ నుంచి మల్ల సాయంత్రం ఇది నాలుగింటిదాకా ఖాళీ టైం పనికి అంతేం అన్పియ్యదు. ఫోన్ ఉండదేమోనే ఫోన్ లై ఇగ నెట్ ఉంటదో
అదే హ్మ్ చెప్పు ఇంకా మరి ఇప్పుడు ఈ చెవి నొప్పి అయితే పూర్తిగా తగ్గిన తేనా అక్క
ఆ నాకు తగ్గి నాకు అదేం లేదు రా తగ్గింది ము చెవ్వు అపరేషన్ చేషిర్రు కదరా ఆపరేషన్ జేస్ నవబజ అప్పుడు ఒకటే చి చీము కారతుందని చెవుపోటుత తట్టుకోలే తట్టుకోలేకపోయిన్
అదే అదే అదే బ అదే భైమైతాంది మా ఓన్ ఇది కూడా అసలు అన్ జిబీలు తీసాక ఏమన్నా బయట పెడతానని భయమయితాంది.
ఇప్పుడైతే తెల్స్ నొప్పి అయితే లేదంటడ్ లే హ్మ్ ఆహా నువ్వు నొప్పి అనే హ్మ్
అంతకుముందు అన్నాడు, ఇప్పుడు ఈ రెండు రోజులు నుంచి టాబ్లెట్ వాడటం వల్ల అంటలేడు.
ఆహా అదే లే నొప్పి ఉండేగ టెస్టులు చేయగల చూస్తే, దాని బట్టి ఆలోచించుకుంటే చెప్తాడు లే ఆయనా డాక్టర్ చెప్తాడు గ
ఈ మక్కపువ్వు కూడా అయితది గని ఏ రాత్రి అయి తోన్ భయమయితాంది డాక్టర్ కాడికి పోయ్
రాత్రంత ఇగా నువ్వు ఇప్పుడు ఈ కింద రోజు దాటతితుంది కదరా!
మరి ఇగ ఏం చేత్తం తప్పదు పోవాలే
హ్మ్ నైట్ మరి లేట్ అయితది తీసుకొచ్చేటోళ్లు ఉంటే ఏమనిపియదు బండి మీద
లు ఉన్నారుగా కాంబర్తిలు ఉన్నారుగా
ఆడ ఉంటా అంటవా ఇగో ఆహా తీసుకొచ్చి వదిలిపెట్టిపో ఆ నన్ను వదిలిపెట్టిర్రు ప్రొతాంది ఎందుకు ఇగ ఏ టైం తొమ్మిదిరా అంతకంటే తొమ్మిది దాట్ తే అంత టైం ప వత్తది లే అంత టైం దాకా ఏమి ఉండదు లేరా అప్పటి వరకు చాలా మంది పేషెంట్లు అయిపోతారుగా ఆయన ఎన్ని జరు మరి
సాయంత్రం దాకా ఆరింటి దకా ఆర్ ఆరు వచ్చుడు పన్నెడ్ తర్వాత వత్తడు అక్క పన్నెడు తర్వాత వస్తాడు. దాన్ చేసినా అక్క ఆల్రెడీ బుక్ చేషిన బుక్ చేష్
ఫోన్ లో బుక్ చేసిడు ఉన్నదిగా ఇప్పుడు
అ చేసినాక్క చేసిన హ్మ్ సరే అక్క హ్మ్ అంతే అంతే హ్మ్ ఇగో అంటాలు మీకేమయతారో అక్కలో చెల్లెలో అన్నామం టల్
ఆకర్షణలు అంటే ఎవరున్నారు సర్లక్క సర్లక్క ఉన్నది అందరు అందరు శిల్పవాళ్ళు గినా వయసు ఉన్నా కూడా కొందిగా పిల్లలు పెద్దోళ్ళు కదా నాకే ముందు నా పిల్లలు పెద్ద పున యారు నా కమి ప్తనే ఉన్నదిగా నాకు ఫస్ట్ బుత్తరికి ఫస్ట్ ప పారెట్ సారీ హ్మ్
ఆ సరే అక్క మ్మ్ ఇవి మరి త్రీ ఫోర్ వన్ వేసుకున్నారా మేమంద ఆ ఉండక్క ఏసిన్ల సరే సరే మొన్న రాత్రి కి చేస్ ఉండు రేటింగ్ ఇవ్వు
ఆ ఇస్తానురా